హలో హా హలో
హలో వినుపడుతుందా హ
అ ఏం చేస్తున్నావు
ఏం లేదు ఖాళీగాని ఇప్పుడే లేసాను పండుకొని ఉండే
నావునా ఎనీ టైమ్ లో పడుకుంటారా మీరు
లేదు లేదు ఈ రోజు కొంచెం హెల్త్ బాలేద్ అయితే వడకున్నా.
అవునా ఏమైంది.
ఫుల్లు స్టేమాక్ పే నవుతుంది.
అవునా ట్యాబ్లెట్ ఏసుకోకపోయినవ్
ఇగా దానికి టాబ్లెట్స్ ఏం ఏసుకో హో
ఆ
ఆ ఇంకా మరీ తిన్నారా మీరు ఆ నేన్ గూడా తిన్నా ఈ రోజు అది అదే ఆలుు ఫ్రై చేసాము. అ
మళ్ళీ ఈవినింగ్ గూడా ఏయాల్నా కుకింగ్
ఆ ఈవినింగ్ గూడా చేసేదే
ఆ ఆ తిన్నాము ఆఫ్టర్నూన్
అవునా ఈ రోజ్ డిస్ప్రిషన్
ఈ రోజు చికెను టు మాది
అవునా
నోవ్ దిన్
ఇంకా మరి ఏం జేసుండ్రు.
ఏం లేదండి కాలియే
ఆహ్ అయిపోయిందా పని.
ఆ పని అయిపోయింది. ఇగో స్టేడియంకి ఏళ్దాం అనుకున్ తిను వాకింగ్ దిగడం కోసం అట్లా
అవునా
ఉ మాకు దగ్గరే స్టేడియం ఉంటది. వాకింగ్ జేయడానికి ఏళ్ళతాము.
తో ఏంటండీ ఇంగా
హా అదేం లేదు జస్ట్ టైం పాస్ కోసం ఊకే ఇంట్లోనే ఏం జేసం.
అవున్ అది గూడ్ నీజే వ సైడ్ ఏం లేవు బయటికి ఏళ్ళాలంటే
ఆ అవునా
ఇంట్లోనే ఉండాలి దినంమంతారా అబ్బా బోబోన్ కొడు తుదే ఇంకేవ్వర్ లేదు. మా ఇంటి పక్కన అంటూ ఇటో
అవునా గివునా ఉండనని ఫుల్ బోర్ గొడతది.
ఓ ఆ మొబైల్ లేకపోతే టీ వి ఇదే అయితది. పని బీసుకున్నాడం ఇగా వెళ్తే మామ్ పిన్ని వాళ్ళింటికి వెళ్ళడం రావడం అంతే
ఓనా
ఉహూహ్
నువ్వా దగ్గరలో పార్కు లాంటి స్టేడియం లాన్ టి ఉంటే టైం పాస్ కోసం అట్లా ఏళ్ళి రావచ్చు. దగ్గరలో ఉంటే
ఆహ్ వెళ్ళి రావచ్చు గానీ లేదు ఇక్కడ
ఆహోమ్
హ్మ్ మీ సైడ్ వర్షం వస్తుందా
హ్మ్ ఏం లేదు.
వర్షం వస్
వర్షం లేదు. ఎండలే కోడుతున్నయి అసలు ఈసారి వానలే పడట్లేవు సరిగా
అవునా మా సైడ్ అయితే టూ డేస్ నుంచి కంటిన్యూ. నైట్ వర్షం వస్తుంది. మార్నింగ్ వరకి డేలో బాగా ఆహా కూల్గానే ఉంటుంది డే మొత్తం చల్లగా
ఆ మా సైడ్ నిన్న మొన్న టూ డేస్ వెదర్ మొ మొత్తం కూల్ ఉంది ఈరోజు మాత్రం ఎండగొడుతుంది. ఆ అ
ఫస్ట్ మా సైడ్ బాగానే వర్షం పడ్డది.
అవునా మా సైడ్ వత్తే వానలు పట్లేవని గుడా ఎవరు అంటే ఇట్లా పంటలు పండిస్తారు కదా వ్యవసాయం చేసే వాళ్ళు పత్తులు గిట్లా తెలుసు కదా మీ
ఆహా తెలుసు తెలుసు
ఇలాంటి వాళ్ళు గింజలిట్ల కూడా పెట్టట్లేరేం.
వానలు పడట్లేవని అవును ఆ మీ దాంట్లో అని తే హిందూస్మే అది దానికి కప్ప కప్పకి అడ్డు
ఆ అవును ఆడతారు కప్ పది ఏదో అంటర్గనీ నాకు కుడా తెలియదు గనీ ఆడతరు వానలు పడాలని
ఆ అదిష్ట్ మొబైలిస్ట్ వచ్చింది ఇట్లా చూశాను అయితే తెలుసు మొన్న నే రీసెంట్ లో చూసా అయితే నేను షాక్ అయిన ఇప్పటి వరకు చూడ్లేదు నేను
అవును వానలు పడకపోతే అట్లనే చేస్తారండి అట్లా అంటే కప్పల అట్లా రోకల్కి ఎదో ఉంటది ఒక కర్రకట్లగా వేపయి ఉన్న ఇల్లు కట్టి వాటర్ పోస్ ఆట ఆడ్తారు కప్పజల్లి ఆ కప్పజల్లి ఆట అట్లయితే వానలు పడతాయని
ఆ నిజమే పడ్తయా వానలు
చేస్తారండి అట్లా చేస్తే పడతాయని అంటరు పడితే మళ్ళీ వన్ ఆర్ టూ డేస్లా
ఇంతే మరి టెక్నిక్ బానే ఉంది.
మళ్ళీ ఇంకా నీళ్ళతోటి కుడా
బాగా ఆడతరు వర్షం పడాలని అవునా ఏమో అది తెలియదు కానీ ఇది కప్పది చూస్ చూసాను మొబైల్ల్లో గమ్మత్ ఉండే అది
అవునా అది నిజమే
బ్యాండిల్ అంటే దాన్ డప్పులతో మంచిగా ఆడుకుంటా తీసుకెళ్తూర్రు అ అది గల్లి గల్లికి
ఆ అవును
చూసా అది ఏంటిదని షాక్ అయ్యా ముందు మళ్ళా మా మమ్మీ చెప్పింది అటు చేస్తరు పొలాల సైడ్ ఇగ వాళ్ చేస్తరు అని
విల్లెజ్ లో చేస్తరండి అట్ల అందరు వాన పడాలి అనేది హ్మ్
కానీ బాగుంది ఎట్లా వర్షం పడాలి అనే టెక్నిక్ ఒక
ఆ అవును
ఇంకా మరి చెప్పండి ఏం చేస్తుండ్రు
చెప్పాలి అండి ఇంకా ఏమున్నధి అండి ఉం లేదా ఇంట్లో రోజు పని చేయడం ఇట్లనే బయట కేళ్ళడం
మంచిది మా ఇంట్లో అయితే బయటికి వెళ్ళాలంటే అంటే అందరికి అడగాలి ముందు మా మమ్మీ డాడీకి అందరూ ఆ అంటేనే బయటికి వెళ్ళడం
అవు మమ్
బాగా పట్
హు హమ్ వెళ్లేసి వచ్చా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వ చాను
అవునా కూల్ వెదర్ ఉంటే మంచిగా ఎటయినా వెళ్ళ అనిపిస్థది ఎండలో ఎటు వెళ్ళ బుద్ధి కాదు
కొంచెం వా అంటే వర్షలు బాగా పడకుండా కొంచం మామూలు గుండి వెదర్ కూల్ ఉంటే మంచి వేళ్లాలినిపిస్తది ఎండలు కొడితే ఇగ వామ్మో ఎండలకు బయటకే వెళ్ళ బుద్ది కాదు
ఆ
హ
అవును నిజమే ఇంకా మరి ఈవినింగ్ ప్రిపేర్ అయిపోయిందా వంటకి మరి
ఈవినింగ్ అంటే కర్రీ ఉన్నది చికెన్ కర్రీ ఒక రైస్ పెట్టాలి ఆ ఉం మా సారు వస్తే
ఆ అవును మరి లేదా ఏం లేదా ఏమ్ పార్టీ
ఆ ఉంది పార్టీ ఉన్నది కొంచెం సార్ వస్తే అంటే డ్యూటీకి వెల్లిండ్ తను వస్త బయటికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఇంకా రాలేదు ఆ ఇగా జేయాలి కదా ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది
ఇంకా
చెప్పాలండి ఇంకా మీ పండుగ అయిపోయిందండి పీరీల పండుగా
ఆహా ఈ రోజుకి తీసి ఇంకా టూ డేస్ ఉంటే కంప్లీట్
ఆ అవునా
ఇగా మాకు లేదు పండుగ మేము మంచి లేము
అవునా
ఆ ఇంగ మా ఇంట్లో ఎవరూ చేయరు ఇక మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసుకుంటారు ఇక అట అతేనేమో
అంటే మీరు ఎల్లుండి చేసుకుంటారా పండుగ ఫ్రైడే రోజు
లేదు ఇక ఈ సంవత్సరం చెయ్యం ఇక
అంటే ఇయర్ మొత్తం చేయరా మీరు కూడా
ఆహా ఈ పండుగ కొంచెం ఆ కు లేదు కాబట్టి చెయ్యం
ఓకే
ఆ
ఏ నెక్ట్ ఏమన్నా పండుగొస్తే జరుపుకుంటం
ఆ నెక్స్ట్ టైమ్ పండుగ ఇక జులై లో ఏం పండుగలు లెవ్ అగస్ట్ నుంచి స్టార్ట్ అయి మళ్ళా
ఆ
ఆ ఆగస్టు
మాకు కూడా ఆగస్టు నుంచి పండుగలు స్టార్ట్ అయితయి
ఆ
అంటే ఇప్పుడు కూడా ఉంటాయి నీ కొంచెం త అప్పుడైతేగా పెద్ద పెద్ద పండుగలు ఉంటాయి అన్ని ఆ వినాయక చవిథీ దివాలీస్ బక్కలో పండుగ
ఇగ అప్పుడు ఉ ఇంకా మరి
ఇకా చెప్పకోవాలంటే ఇక ఏం చేస్తారంండి మీరు ఏంట్లో మ బుక్స్ గిట్ల ఏమైనా చదువుతారా మీరు
ఆ నేను ఏం చదివాను ఓన్లీ మోబైల్ టీవీ ఇదే చూస్తా ఎక్కువ శాతం అయితే పడుతున్నాడే అవునా హ ఆ ఎక్కువ శాత ఇక నేను పడుకున్నాడు ఇదే ఉంటది
ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అర్ధం కానప్పుడే పడుకుంటాం అంతే ఉ ఇంట్లో ఉన్నప్పుడు పనిట్లు ఏం లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పడుకుంటాం కదా ఆ
ఇంకా మరి ఇదందుక గో గో
ఇ ఇ నైట్ కి కర్రీల చేయాలా మళ్ళీ వంట చేయాలా నైట్ కి
నైటికి వంట చేసుడే నేను చేస్తా నేను ఇప్పుడైతే వీక్ లో నేనే చేస్తున్నా మమ్మి కొంచెం బయట తిరుగుతుంది ఇక మొత్తం నేనే మమ్మీ బిజి బిజి ఉంటుంది
మీకు వచ్చా పర్ఫెక్ట్గా వంటలు చేయడం బిర్యానీ
ఆహా బిర్యానీ చేయడం రాదు అ ఏ
అంటే మీరు బిర్యానీలు బాగా చేస్తారు కదా అని
అవును బిర్యాని మా మమ్మీ వాళ్ళ చేస్తారు నాకు రాదు నేర్చుకునుడు ఉంది ఇంకా నేర్చుకోవాలి
ఓ
నేర్చుకుంటే
అంటే మీ దంలో మ్యారేజ్ కు ముందే అన్ని నేర్చుకుంటారా అంటే మ్యారేజ్ తర్వాత కూడా నేర్చుకోవచ్చా
అంటే ఇక అత్త వాళ్ళు మంచిగా ఉంటే నేర్పిస్తరు
అవును అవి కరెక్ట్ అత్తమ్మ వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఏమనరు నేర్చుకోచ్చు వాత కూడా
ఆ అత్తమ్మ బాగా మంచిది చాలా మంచిది కూతుర్లి ఇది చూస్ లేదు లేదు అన్మారీడ్ గాని నాది సెట్ అయ్యి ఉంది. ఆ వం మంచిగానే బాగా మంచిగా మాట్లాడతది కూతురు లెక్కనే చూసుకుంటది.
హ్
ఇగా ఇప్పుడైతే ఏం తెలియదు కాని మ్యారేజ్ తర్వాత ఏమైతదో
అవునండి. అంటే ఇప్పుడు మంచిగా ఉంటే తర్వాత కూడా బానే ఉంటది. ఏమనదిలే అంటే కొం కొంతమందికి ముందే తెలుస్తది. కాదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని పరిచయం ఉన్నప్పుడు తెలుస్తుంది. ఆ
మంచిగా చూసుకుంటది. కాకపోతే ఏందాంటే ఇన్ఫర్మేషన్స్లు బాగా పెట్టుకుంటాయి. నాది ఎటు వో తుందో ఏమో అనేది. మా ఆయనకి అంత ఉండదు. గాని మా అత్తమ్మకు బాగుం